హలో
హలో హాయ్ అబ్బా బాగున్నారా ఆ బాగున్నా అబ్బా నువ్వు బాగున్నావా?
ఏంటి చాలా రోజులకి కాల్ చేసావ్
ఏ ఇగో నీతో కొంచం పని పడ్డదబ్బ అందుకోసం కాల్ చేసా
అది బ్యూటీ పార్లర్కే రావడం మానేసావు ఈ మధ్యలా
ఆ ఎక్ ఎక్కడికి ఎళ్ళట్లేదబ్బా ఇంట్లోనే ఉంటున్నా. న్యూ తిన్న
మన దగ్గర ఉంది కదా అదేంటి మౌనిక బ్యూటీ పార్లర్ యాప్ బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా
ఓకే ఓకే నేను ఇంట్లోనే నాచురల్ గా చేస్తాన అబ్బా ఏది ఏదైనా నచురల్ గా చేస్తాను గానీ అసలు వర్కౌట్ అవ్వట్లేదు అందుకోసం నీకు కాల్ చేసా ఏమని తెలిసిందేమో అని అనేసి
ఆహా అంటే ఇప్పుడు నేనైతే ప్రసెంట్ గా ఇక బ్యూటీ పార్లర్ అక్క చెప్పింది ఇ ఫేస్ సిరమ్ ఆరెంజ్ ఇంక అదే వాడుతున్నాను హిమాలయ కంపెనీది
కే
ఫేస్ క్రీమ్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఒకటి వాడుతున్నాంబ్బా
ఆ ఆ
ఇక మామూలుగా వచ్చేసి పిల్లకి పిల్లలకి ఎక్కువ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా వాళకి సన్ స్క్రీన్ తీసుకు
ఓకే
అదే వాడుతున్నాను నువ్వేమి చేంజ్ చేసావా
ఏం చే జయలేదబ్బా నేను మామ్మాయి అద్దది వాడుతున్నా రైస్ ఫేస్ వాష్ వాడుతున్నా కోకోనట్ ది ఫేస్ వాక్ క్రీమ్ రాస్తున్నా కానీ ఎందుకో ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చిందబ్బా బ్లాక్ హెడ్స్ ఉన్నాయి
ఆహా ఓకే ఓకే
అందుకోసం డౌట్ వచ్చి ఏమన్నా చెప్తే అవేమో సొల్యూషన్ అని కాల్ చేశాను ఫేస్ మొత్తం డ్రై అవుతుంది పింపుల్స్ బ్లాక్ హెడ్స్
ఐ స్కిన్ కూడా కొంచెం బాగా బ్లాక్ లాగా
ఆ ఆ సేమ్ ప్రాబ్లమ్బ నా
అయితే నేను మొన్న ఒక అండర్ అండర్ ఐస్ క ఐస్ కింద పెట్టుకోవడానికి అండర్ ఐస్ జల్లు కొన్నాను అది నను ఫోటో పెడతాను అది నాకు బానే పని చేసింది అబ్బా అయిస్ కింద కొంచెం మరీ బ్లాక్ కసుకపో తుంది ఇ గా
ఆ నాకు కూడా సేమ్ అదే ప్రాబ్లం అబ్బా
ఆ
ఆ నేను బానే కేర్ చూపిస్తున్నాను కానీ ఏం దానివల్ల ఉపయోగం ఏం లేదు అదే నువ్ ఏమైనా చెప్తావేమో అనేసి నీకు కాల్ చేసా ఆ ఇవి కూడా ట్రై చేస్ స్తున్న
ఆహా ఓకే ఇప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా మా మమ్మీ వాళ్ళు వాళ్ళు కూడా ఏం చెప్ చెప్తున్నారంటే మనం ఇట్లా కెమికల్స్ వాడ్డం కన్నా వాళ్ళ ఫస్ట్లో అట్ట అసలు వాళ్ళు ఎక్కువగా పసుపెక్
పచ్చి పసుపే అబ్బా పచ్చి పసుపే
ఆ పచ్చి పసుపులో కొంచెం పాలు పోసుకొని మంచి మిక్స్ చేసుకొని పెట్టు కునేది నేను అప్పట్లో గంధం చెక్క కూడా దొరికేదట వాళ్ళకి ఇప్పుడు అంత ప్యూర్ గంధం
కల్సే ఇప్
ఆ గంధం చెక్క తెచ్చుకుని మమ్మి వాళ్ళ టైమ్ లో వాళ్ళ అక్క జెల్లెల్లు అందరు కూర్చునేదట కూర్చొని కూర్చొని చెక్కని ఇట్లా ఒక రాయికేసి ఇట్లా గీకుతా అంటే పేస్ట్ లాగా వచ్చేది ఆ పేస్ట్ లాగా అంటే స్వచ్ఛమైంది అది యాద్ ద్ద అది వాడేదట అప్పుడు మనకి నాచురల్ గ్లోగు లాగా కుడు ఫేస్ మంచిగా ఉంటది గదా
అవునబ్బా అవును ఇప్పుడు అన్ని కెమికల్సే కదబ్బా వాడేవి మనం వాటి వల్ల ఫేస్ బాగా డామేజ్ అవుతుంది నాదే తే భరీ డ్యామేజ్ అయిందబ్బా అందుకోసం నే కాల్ చేశాను
నైట్ క్రీమ్ అది వాడుతున్నావా అబ్బా మొన్న
వాడుతున్నానబ్బా
నైట్ క్రీమ్ డే క్రీమ్ రెండు వాడుతున్నావా
నేను
అహు అంటే ఏమవుతుందంటే నైట్ క్రీము అది మనం వాడినన్ని రోజులు మంచిగే ఉంటుంది దాని తర్వాత ఎప్పుడైనా మనం ఒ ఒకవేళ స్టాక్ లేకపోయినా సరే తర్వాత వాడ్దాంలే అని చెప్పి కొంచెం రోజులు స్కిప్ చేశా నేను స్కిప్ చేయడం వల్ల మళ్ళా ఫేస్ నార్మలైజ్ వచ్చేసింది అట్లా మనం ఆపకుండా వాడడం మంచి చిధద మన స్కిన్ అనేది ఇప్పు ఫేస్ వాషెస్ ఇప్పుడు మనం ఎంత చేసుకున్నా
అమ్మ ఫేస్ సోఫ్ ఆడడం కన్నా కూడా మనం ఇదెంటి ఫేస్ వాష్ లు ఉంటాయి కదబ్బా మమాత్ రైస్ ఫేస్ వాష్ మంచిదబ్బా మా సిస్ మా సిస్టర్ వాళ్ళు కూడా వాడుతున్నారు అది దీ
ఆహా ఓకే
ఆ సోప్ వాడకూడదు ఎక్కువ సోప్ వాడితే దాంట్లో ఉన్న కెమికల్ వల్ల ఫేస్ బాగ దెబ్బతింటుందంట
దాంట్లో ఫేస్ ఎదన్ సోప్ ఒంట్లో మనకి పిహెచ్ వ్యాల్యూ అనేది ఎక్కువ ఉంటదట దానివల్ల మనకి ఇప్పుడు మన స్కిన్ అనేది ఇప్పుడు ఒక ఆనియన్ మీద ఆనియన్ అంటే ఎన్ని లేయర్స్ ఉ ఉంటది మన ఫేస్ కూడా అంత లేర్స్ లేయర్స్ ఉంటుదట మనం ఎప్పుడైతే మన ఇప్పుడు వాస్ చేస్తాము పైన పైన వరకే మన డస్ట్ అంతా పోయిద్ది మన లోపల్లో స్కిన్ పోర్సులో పోయ అదంతా క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు చె నువ్వు చెప్పావు కదా ఫేస్ వాష్ అని ఫేస్ వాష్ వాడాలన్ ఎట్లీస్ట్ ఒక నెల కొక్క సారన్నా ఇప్పుడు బ్యూటీ పార్లర్ కెళ్ళి జస్ట్ క్లీనప్ లాగానే చేపించుకోవాలటబ్బా
అదే అదే ఎల్లడు అబ్బా నేను చాలా తక్కువ టైం ఉండట్లేదు పిల్లల్ అ దాంట్లో నేను ఎక్కువ బ్యూటీ పార్లర్ ఇంపార్టెన్స్ ఇవ్వనబ్బా న్యాచురల్ గా చేసు ఉంటాను ఇంట్లో టమాటాతో కొంచెం పోన్లే మెనూ కర్డు ఇవి ఇంటితోనే వాడతాను నేనుబ్బ కొంచెం పచ్చి పసుపు ఉంది మా ఇంట్లో
ఆహా ఓకే నాచురల్ గా అదే బెస్ట్ అబ్బా స్క్రబ్ లాగా ఇప్పుడు మనం కూడా చూస్తాము కదా ఇప్పుడు కాఫీ పౌడరు ఇక్ కాఫీ పౌడర్ తో మనం మంచి ఇంట్లోనే స్క్రబ్ లాగా చేసి
అవును ఆ అవును
మ్ ఇప్పుడు ఫే ఫేస్ కనే కాదు వా హ్యాండ్స్ కూడా అన్ తా కొంచెం ఇచ్ అప్ ఇప్పుడున్నంత కేరింగ్ తీసుకో లేదబ్బ
ఆ నేన్ గుడా బా నాగ్ పిల్లలతో ఇంట్లో మా అయితే మా మావయ్య అయితే ఎక్కడ టైం సరిపోవట్లేదబ్బా మా మావయ్య కొంచెం హెల్త్ బాలేదు
అయ్యో పర్లేదా ఇప్పుడు మరి
ఇంకా అట్లాగే ఉన్నాడు బా ఇంకా తనని చూడ్డం మా అత్తయ్య ఒకవైపు నేను ఒకవైపు చూడ్డం ఇక వీళ్ళ మీదే నా ఫోకర్సు ఇంగ నా ఫేసు స్కిన్ను
అవును అవును ఇప్పుడున్న పొ పొల్యూషన్ కూడా ఎక్కువైపోత్ తుందబ్బా అస్
అవునబ్బా మా దగ్గర ఐటిసి కంప్ కంపెనీ ఉంది కదా బాగా పొల్యూషన్ బ్యాడ్ స్మెలు
ఉహు అట్లాంటివి కూడా కొంచెం మనం అవాయిడ్ చేస్ మనం బెస్ట్ అబ్బా మనం చూస్ తే ఇప్పుడు అప్పుడు అన్ త్త గాను హెయిర్ కూడ అంత లూజ్ అయ్యేది కాదు
ఆ అబ్బాయి ఇప్పుడైతే హెయిర్ మొత్తం లాస్ అబ్బా నాకు హెయిర్, స్కిన్.
నేను మొన్న హాస్ పిట్లకి వెళ్ళినప్పుడు డాక్టర్ ని అడిగా ఎందుకు మేడం ఇంతగాన హెయిర్ లూజు ఏ తుంది ఇప్పుడు మాకనే కాదు మా పక్కన వాళ్ళే గాని ఇప్పుడు మా పిల్లలే గాని పిల్లలే ఏ ఏంటంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి హెయిర్ అట్లా గ్రో కావాలిగా మేడం అని అడిగా మేడంని
ఆ
మేడం అంటున్నారు మనం మనం తీసుకునే ఫుడ్ ని బట్టి ఉంటది మనకున్న సరౌండింగ్స్ నీ బట్టి కూడా ఉంటదండి మీరు ఒకవేళ మీరు ఉన్న ప్లేస్ని బట్టి కూడా అట్లా హేర్ ఫాల్ అవుతది అది అని చెప్తినే చెప్ తుంది
అవును అవునబ్బ పొల్యూషన్ వల్లే అబ్బా మనం తినే ఫుడ్ వల్ల ఎంత మంచిగా తిన్నా ఇంగ అట్లే ఉం తుంది
ఇప్పుడు పిల్లలకి కూడా జూడు మన చిన్నప్పుడు మన స్కూల్ కి వెళ్లేటపు జడలు వేస్తే ఎంత బారు వచ్చేవి రెండు జడలు
ఇప్పుడేం లేదు అబ్బా చిన్న చిన్న పిలకలే
ఇప్పుడు పిల్లలకి ఈ ఇప్పుడు అప్పుడు పెంచుదామంటే బార్ బార్ జడఅవుతుంద్ దని మమ్మీ వాళ్ళు కట్ చేస్తూ ఉండేది మాకు
ఇప్పుడు ఇప్పుడు పెంచుదామన్నా జడ రావట్లేదు అవును
చేంజెస్ అచ్ వచ్చేసాయి అంత ఏం చేస్తాం అంతాకిన్ ఎలకలైజ్ అవుతుంది ప్లిచ్ మనిషికి ఏంటంటే ఫాస్ట్ ట్టిగా రెస్పాండ్ కావలె అన్న ఆలోచన విధానామే తక్కువై పోతుందిబ్బా మనకి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఉహ్ నువ్వు చెప్పినట్టు న్యాచురల్ రెమెడీస్ ఐతే మనకి స్కిన్ ఎ ఎఫెక్ట్ చూపిస్తదా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది ఇప్పుడు ఎక్కువ కా ఉమ్మ్ అట్లా కాకుండా ఇప్పుడు మన అందరం ఏమనుకుంటారంటె టే జస్ట్ మనం కొంచెం క్లీన్అప్ చెప్ పిచ్చుకోవాలి ఇప్పుడు కొత్త కొత్తయి వస్తున్నాయి కదా అబ్ ఆ హైద్రబా హై ఫేషియల్ అని చెప్పేసి కొరియన్ ఫే ఇట్లాంటి వాటి కేక్ ఎక్కువ చూపిస్తున్నాం కదా ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఆ ఏజ్ లో వాళ్ళు ఇప్ పో ఏ వున్ది పసుపు ఇ ట్లాంటివే డైలీ వాడ్డం అంటే అవి కొంచెం మన కాని స్కిన్ మాత్రం ఎంత మంచి ఉంటంది ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఫేసెస్ మన ఫేస్ పక్క పక్కన పెట్టి చూస్తే వాళ్ళ ఫేస్ ఇంకా మంచి గ్లోయింగ్ అనిపి ఇస్తుంది
అవును అవును బావుంటది అబ్బా అప్పుడోళ్ళా ఫేస్ ఏం వాళ్లేేది తెలుసా నాచురల్ వి ఇప్పుడైతే షాంపూలు వాడు తున్నారు అబ్బా అప్పుడైతే కుంకడుగాయలు వాడె టోల్ళంట
అవును అట్ల కుంకుడుగాయలు వాడ్డం మందారాకు దంచి పెట్టుకోవడం ఇప్పుడు అంత హేర్ డైలే ఎక్కువైపోతున్నాయి అబ్బా అప్ ఇప్పుడు అసలు ఇప్పుడు గోరింటాకు తెచ్చుకొని చక్క గా హేర్ కి బెట్టుకోవాలట అప్పుడు మనకి హేర్ కి ఉన్న బాడీలో మనకి వేడున్నా పోతది కదా అట్లా హెయిర్ గ్రోత్ కూడా అట్లా దానికి కూడా ప్లస్ అది ప్రతి ఒక్క దానికి అది కూడా మనకి చేతులకి గోరింటాకు పెట్టుకోవడం మంచిది అట్లా అంటారు కదా ఒకదానితో ఒకటి బెనిఫిట్స్ అనే వీ ఒకదానికి ఒటి ముడిపడి ఉంది ఇప్పుడున్నది ఏంటి అంత ప్యాక్ తీసుకుని రావడం హెయిర్ ప్యాక్ ఏసేసుకోవడం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇండి కో ప్యాక్ అని
ఆహా ఆ అట్లా వాడకూడదు అబ్బా ఏదైనా నా చురల్ గా మన అలా వాడే బదులు మన గోరింటాకు ఇలా మన కళ్ళ ముందు చూసే నాచురల్ గా వాడాలి
కి ఐస్ ప్రా
అసలవునబ్బా కళ్ళు కనిపియకపోవడము మళ్ళీ ఫేస్ మీద నల్ల మచ్చలు ర్యాష్ జ్ ఎలర్జీసు అలా వస్తున్నాయి
అవును ఫేస్ మీద ర్యాషెసొస్తున్నాయి మళ్ళా ఫేస్ మీదనే కాదు మనకి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమే కదా ఇప్పుడు హై ఐస్ కి ప్రాబ్లమే ఫేస్కి ప్రాబ్లమే బాడీ మీద కూడా పింపుల్స్ వస్తాయట ఇవన్నీ ఇగ ఇలాంటి మనీ ఇచ్చి ఇవన్నీ డిసీజెస్ కొనుక్కోవడం అయితుంది
అవును అవును అవును ఏదన్నాచ్చ్ చిల్గవాడాలబ్బా ఉమ్ అమ్
అట్లే కదా ఏంటా అని చెప్పేసి నేనను కుంటున్నా ఊరిగిట్లా వెళ్ళామేమో
అహ లేదు లేదబ్బా ఇంట్లోనే ఉంటున్నాను ఇది బిజీ నాకు ఇంట్లో పనులు అవ్వట్లేదు పొద్దున్నే తన డ్యూటీకి వెళ్తాడు పిల్లలు స్కూల్కి ఇళ్ళ పని చేసుకోవడం మళ్ళీ మా మామయ్యాను చూసుకోవడం తనకు మెడిసిన్స్ వేయడం తినిపించడం అదే నాక్
కొంచెం అదేలే టైమ అడ్జెస్ట్మెంట్ కాదు అబ్బ ఇట్లాంటి టైంలో చ ఆ పెడాతా పెడతా అబ్బా నా దగ్గర ఉంది ఆ ఫో ఫోటో పె వండర్ ఇస్తే అది బానే ఎఫెక్టివ్ పని చేసి నువ్వు కూడా ఒకసారి ట్రై చేసి చూడు ఉమ్
ఆ చేస్ పాపా అందుకోసమే కాల్ చేస్తాను చెప్తాం అనేసి ఉమ్ ఆ వస్తానబ్ వా
ఆ ఇప్పుడు కాపోయినా కొంచెం కొంచెం మామయ్య వాళ్ళు కొంచెం రీలే రిలాక్సేషన్ అయ్యాక ఒకసారి రా మరి ఇంటికెళ్ళి ఓకేనా మరి హా ఓకే మరి
అబ్బా మరి ఉంటాను అ